హలో
హలో
హలో
వినిపిస్తూ ఆ అక్క వినిపిస్తుందా
ందా
ఆ ఆ వినిపిస్తాంది ఓకే ఓకే ఓకే ఏం చేస్తానవు మరి ఏం చేస్తున్నావు అక్క
ఎట్లా ఉగాది ఫెస్టివల్ కి ఎక్కడ పోతావు మీ ఊరికి పోతావా ఆడే మీ ఊర్లోనే ఉంటావా మీ పుట్టింటికి పోదావా
పుట్టింటికి
హలో
చూడాలక్క ఆ అక్క వినిపిస్తంది యాక్చువల్గా మేం మా ఊ మా ఊర్లో ఇక్కడ అక్కం గారి పరీస్తూ జరుగుతుంది ఉగాది
అ
అక్కం గర్ల పరుస
ఆ మీ అక్కళ్ళూర్లోనా
కాదు ప్రజెంట్ మేముండే ఊర్లో
అ
అందుక నే చూస్తున్నా వెళ్ళాల వెళ్ళాలా వద్ద ఒక రోజు సెలవు ఇచ్చారు ఉగాదికి పిల్లలకి
నావా
ఉ ఈడ ఉండేదో, పోయ్యేదో అమ్మోల్లూరుకి ఆ ఆలోచించాల
నా
పెయిన్ నెక్ పెయిన్ ఉంద చనా
ఆ నీకు అది ఎప్పనుంచి వచ్చింది తెలుసా, మీకు ఏమైనా డెలివరీ అప్పుడే వచ్చుంటాది. -
డెలివరీ అప్పుడే వచ్చింది ఇదీ కోవిల్లు హాస్ స్పిటల్లో నేను ఉన్నప్పుడు అమ్మకు బాలేకోకుండా అయింది. వీళ్ళు రూమ్ లో ఉన్నారు రూమ్ తీసుకు కొని నాకు పొద్దునుంచి నైట్ దాకా ఏమి లేవా ఓ రోజు సెవెన్ దాక నైట్ సెవెన్ దాకా గ్యాస్ట్రిక్ వచ్చిందని మేడం కడుపు ఏదో ఉబ్బింది గ్యాస్టిక్ వచ్చి అది తిరగమని చెప్పారు. వా కింగ్ థర్డ్ డే వాకింగ్ ఎక్కువ చేయడం వల్ల కొంచెం పెయిన్ వచ్చింది. దాని తగ్గట్టు అక్కడ అనంతపూర్ నుంచి భదలాపురానికి వెహికల్ లో రోడ్డు చెత్తగా ఉండడం వల్ల నైట్ ఇంటికి వచ్చే లోపల పడిపోయినానా
మీ ఊరు నేము మెన్షన్ చేయద్దండి.
ఆ గట్లే పడిపోయా అప్ ప్పటి నుంచి పేయిన్ మొన్న మేము సైట్ అమ్మాలని చెప్పి రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ కని పోయింటే అది ఆ బస్సు లో వెనక కూర్చోవడం వల్లమొ వచ్చింది. ఫైవ్ డేస్ అయింది పెయిన్ అంతే పెయిన్.
హిందూపుర పోయారా మీరు వెళ్ళారా మీ అక్కడికి
అదే నా సైట్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అందుకని వెళ్లినాం.
ఓకే ఓకే మీ ఫ్రెండ్స్ని కలిసారా అక్కడ మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ ఎవర ఉంటే హిందూపుర్లో.
లేదు కలవలేదు, ఎవరిని కలవలేదు అసలు నాకు పెయిన్ వచ్చింది నేను వచ్చేసాను.
ఏమిట్లో పోయింట్రి
బస్ రవి బైకు నేను బస్సు
ఓకే ఓకే ఇంకా అంతేనా నువ్వు నువ్వేం తీసుకు లేదా పండకి వవాటికి
కాది కానీ కదు నీకే ఏమన్నా హాస్పిటల్స్ ఏమన్నా తెలుసా నెక్ పెయిన్ కి
నాకు తెలిదు నాకు ఇప్పుడు నిన్న వెళ్ళలేదు నెక్ బయిన్కి నాకు తెలిసినంత వరకు నాకు హెడ్డేక్ హెడ్డేక్ చెప్పండి చెప్తాను ఆ డెంటల్ ఉంది డెంటల్ మీరు చెప్పిన హాస్పిటల్ హెడ్డేక్ మాత్రము ప్రకాష్ హాస్పిటల్ బా
నీకు డెంటల్ ప్రాబ్లమ్ క్యూర అయిపోయిందా
ఉంది అట్లా ముందర పన్నది కొంచెం విరిగిపోయిందా మాకి నాకి అది కొంచం నొప్పి వస్తు దాన్ని పీకి కట్టించుకోవాల
సారేమన్నారు చూ పెడాడి కప్పుడే మన్నా
చూపిలే ఎంతం అప్సూర్ల
అవునా మొత్తం అన్న చూస్త ఎక్ చెప్తే ఇది ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని చెప్తాడే
తును
అవునా
అట్లా చెప్తే మొత్తం నా పనులన్నిట్లో కనీసం ఆరేడుపోతాయి ఆ నాకైతే ఈ వయసుకే నా వయసుకకి ఈ వయసుకే డెంటల్ ప్రాబ్లమ్ వచ్చినాయి అని బాధ నాకి
నకు చెప్పలే కదా రీసెంట్ ఏమైందంటే బరం మసాలా తింటుంటే నాకు పాలదంతాలు నాలుగు పోలేదు కదా అందులో ఒక పన్న ఇరిగింది
ఇరిగింది
పా దౌడిపన్నుల్లో ఒక నాకు నాలుగు పాలు దంతాలే ఉన్నాయి చిన్నప్పుడు దంతాలు
దౌడువి నాలు ఆపన్న రెం ఇప్పన్న రెండు
ఇరిగిందకా అది బరం మసాలా తింటుంటే
అ అయ్యో నా అడు మిత్ర్ర తింటే ఇరిగింది కొంచెం
చెప్పుకో నాకైతే మన్నటి నుంచి అసలు బాద చెొప్పుకోకూడదులే
అంటే తింటుంటే ఏమన్నా పెయిన్ అనిపిస్తందా నొప్పి
ఫ్లోరోసిస్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు సార్ నాకు చెప్పాడు ఒకసారి టప్పు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే నీకు ఫ్లోరోసిస్ ఉందివ్ అసలు గట్టిగాే తినకూడదు పళ్ళ రరిగిపోతాయి అని కానీ మరిీ బరం మసాలా కూడా రరిగిపోతాయి అనుకోవాలండి
నువ్వు ఏం చేస్తావంటే ఫస్ట్ స్టాప్ అన్నకి క్యాబ్ వేయించుకో
అదే వెళ్తాను నెక్ పెయిన్ కి డెంటల్ అన్ని చూపిించ
క్యాప్ ఇపించుకుంటే ఏ మన పన్ను ఉన్నట్టే ఉంటంది సేమ్
అవునా
పన్నన్నట్లా ఇం అసలు వే ప్రాబ్లమే ఉండదు క్యాప్కి పన్నే అనుకోవచ్చు మనకి కూడా తెలి అది క్యాపను
కుచ్చుకోదా ఎట్లంటే ఇట్లా దౌడ పన్ను ఉంటది కదా అందులో సగం ఇరిగిపోయిందిక్క అక్కా
ఓ సగం దాన్ని కొంచెం చిన్నగా చేసి దాని మీద పెడతారు క్యాపట పన్నుంత ప పన్ను మీద పన్ను పెట్టరు ఆ పన్నును ఎంత చిన్నగా చేసి అంత పోయి ఇరిగిపోయినదంతా ఇంకా యాడని పుచ్చుింటే అదంతా తీసేసి నీట్ గా ఆ చిన్న దాని మీద పన్ను పెడతారు క్యాప్ పెడతారు. అస్సలు నొప్పిదు నొప్పి ఇ నొప్పి కాదు అసలు మామూలు పన్ను ఉన్నట్టే ఉంటది నీకు ఇంక ఏ మాత్రం అది పన్ను కాదు నీకు కూడా తెలిదు అది కట్టి కట్టుకో కట్టించుకోనేదని
అవునా చేయించుకోవాలి అదే మొన్న ఒకటే పీరియడ్స్ టైమా
ఆ పన్ను ఊరికి పీకేసీ బదులు పీకేసి కట్టించుకునే బదులు క్యాప్ ఎపించుకో కుంటే మేలు ఎప్పటికైనా ఇరిగిన పన్ను క కట్టాల్సి ఉండేదే కదా హు ఉడిపోతే పన్ను ఆ డిపోయేదానిన్నా క్యాప్ కునేది ఎంత బెటర్ నీ పన్ను నీకు లోన అట్లే ఉంటది. ఏమంటవు. హలో చూడు నీకట్లా అనిపిస్తే అట్లా
సరే ఏమన్నాను నేను ఏమన్లే హౌస్ క్లీనింగ్ ఎట్లా అని ఆలోచిస్తుస్తున్నాం. అమ్మ వళ్ళ ఇల్లు
నేనే ఎం రానండి మా నా మా నాన్న నాకిీ డేటు ఎప్పుడూ వస్తాదో తెలిదు నాకు ఏంద ఇ ఓ
నీకు చేసిన్న
ఓ ప్రాబ్లమ్ వస్థా తది
హా కాల్ చేసిన్న మీ నాన్న
మ నాన్న చేసిండే మొన్న
ఏం చెప్పినావు ఏమని చెప్పిందా ఆ ఆ ఆ ఓకే
హలో నేను దానికి ఎమో నా ఏమోనా నేను నాకు ప్రాబ్లం వస్తుది, అని చెప్పిన ఆ
ఓకే ఓకే ఆ మా ఫోర్త్ వన్ కి వాళ్ళ ఇల్లు పెద్దది శుక్రవారం శనివారంము ఆదివారంము హౌస్ క్లీనింగ్ ఉంది ఎట్లు పోతావు పోయే టైం లేదు అన్నారడి, వల్ల అత్త వ
ఎడికి పెళ్ళికి,
కాదు బక్ అమ్మ వాళ్ళ ఊరికి హౌస్ క్లీనింగ్ కి
అ బస్సు ల ఆ టాపికే ఎత్తింది లేదు వాని పేరు వాళ్ళ అత్త మన దగ్గర,
లేదు ఈ రోజు అన్నరంట
ఊ
హలో వాళ్లే అడిగి వాళ్ళే అడిగినారంట చెప్పింటే అన్నారంట
ఏమన్ అడిగినారంట
ఆ మన పనులేఅయిపోవు రెండు రోజులకి ఎట్ల అయిపోతాది ఆ ఇల్లు ఇల్లు అని
ఆ
ఎట్లా పోయి ఎకైతుంది అయ్య లేదు అన్నారు అంట
హు
ఏ అక్క ఒక్క నిమిషం రా
ఇంకా టూ ఫోర్ టూ త్రీ మినిట్స్ మాట్లాడవా ఉన్నది టూ త్రీ మినిట్స్ మాట్లాడు అ ఇంకా ఇంకా ఎ ఎయిట్ ట్వంటీ అయింది ఇంకొక ఇంకొక వన్ మినిట్ ఫిఫ్టీ సెకండ్స్ మాట్లాడు,
ఓకే
ఊ
ఇంకా షాప్ పింగ్ వెళ్లే బయటికి,
ఆ
షాపింగ్ వెళ్లేదా అండి,
నా పా అమౌంట్ లేదుపా మొన్నె బండి కొన్నారు థర్టీ థౌసండ్ పెట్టేసి మా ఆయన పని పోయి సంపాదించే డబులు అవి మాకేమి వేరే దాని వచ్చే డబ్బులు కాదు దాని థర్టీ థౌసండ్ పెట్టి బండి కొన్నాం ఆ థర్టీ థౌసండ్ లో ఫైవ్ థౌసండ్ అప్పు పెట్టినాము రేపు గ ఈ రోజు రేపట్లు కడతాము ఈ రోజు రే పెడితే ఇ ఏమైన్నా ఇప్పుడే నుంచి వచ్చే డబ్బులతో, మేమేమన్నా కొనలి పాపకి మీరు సండేను మీ పాపకి ఎక్కడో ఇచ్చామన్నారు కదా టీచింగ్ కి అది ఇస్తే నాకీ ఒ సారి చు
ఫోటో పెడితే బెస్ట్ త్యవచ్చా ఇంగా
ఆ
సర్ కన్న బెస్ట్ ద్యావ చ
లేదు నాకు మేడం
అవా ఇంగ అట్లే అంటావు నా బిడ్డ కన్నా బె జెట్తవ్
యాది త్యాను ఇసు ఈసారి మా రాత్రకి ఓన్లీ కాటన్ ఫ్రాక్ తేద్ద మను కొంటున్నా
అవునా ఆ ఫ్ ఆన్లైన్ షా పిన్చ్డ్ ఫస్ట్ క్రై లో చాలా బాగుంటాయి ఫస్ట్ క్రై లో నేను లింక్ పంపిస్తాను జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో బెస్టూవ్ వస్తాయి
ఇప్పుడిప్పుడు ఇంత త్వరగా యాడ వస్తాయ్
వస్తది ఎన్ని డేస్ ఉంది ఇంకా ఫెస్టివల్కి టెన్ డేస్ ఉంది త్రీ ఫోర్ డేస్ కి వస్తది
నాకు లింక్ పెట్టు
ఏమా ఫస్ట్ క్రై లో నువు
ఉంది సై ఇప్పుడు బుక్ చేయలేదు ఇంగా
ఆ ఇప్పుడేమన్నా కొత్తగా ఏమన్నా బుక్ చేసినావా అంట
లేదు రీసెంట్ గా ఏం బుక్ చేయలేదు
సరలే పూట ఎంత సెంస్ అయింది కట్ చేస్త నార్మల్ కాల్ చేస్తా ఉండు కట్ చేయద్దు నువ్వు హలో
ఏ ఇకా ఏం కష్టం వచ్చింది పోటలేదా ఏమైంది అక్కడ ఆడ గాలి ఇట్లా అది మూరు పట్టి చూడుకూడ దక్క అహా అక్క కొద్దిసేపు ఇట్ల రధం పట్టుకో అక్క మోటరేస్ ఎ గాలు పెట్టుకొచ్చేస్తాది ఓ సారి నట్లు మూసే కింద కూడా వచ్చినాయి